హాయ్
అ ఎలా ఉన్నావ్
నేను బానే ఉన్నా నువ్వెలా ఉన్నావు
నేను కూడా బాగా చస్తాను ఏం చేస్తున్నవ్
నేను కొన్ని కోర్సెస్ గురించి సర్చ్ చేస్తున్నా
ఏకో సార్చ్ చేస
నేను మార్నింగ్ ఫారెన్సిక్ సైన్స్ అన్నా కదా దానికి కాలేజెస్ ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే ఉంది ఇంకొకటి ఆ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అని ఇది ఉంది రెండే ఉన్నాయి ఆ రెండు ఒకటేమో ఉస్మానియా ఉస్మానియా యూనివర్సిటీది అదే ఇంకొకటి సైన్స్ కాలేజ్ ఏదో చెప్పిన చూడు అది ఒస్మాన్యాయా ఉస్మానియా లోపటే ఉందంట అది కూడా సిపికెట్ తోటి కూడా ఉంది బట్ ఉస్మానియా లోపటే ఉందంట అది కూడా కుడ
ఆ అయితే ఎట్లా మరి
అదే చూస్తున్నా ఇంకా మల్లారెడ్డి ఇట్లాంటివి ఉన్నాయి కాని అవి ఈసిపిహెట్ తోటి కాదు డైరెక్ట్ కాదు డైరెక్ట్ కాలేజ్ ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళు తీసు కుంటరు ప్రైవేట్ కాలేజెస్ లాగా
మ రా్యాస్ తవాను కానీ ఫీజ్ ఎక్కువ ఉంటది కదా
అంతే అదే అందుకే చూస్తున్నా అది పోయిందిక ఇప్పుడు పిచ్చిలేస్తుంది అయ్యో
ఉం అది సాల్వ్ చేయద్దు క్యాన్సల్ చేసినాం
మన సాల్వ్ చేలో అసలు ఇంట్రెస్టే లేదు
అయితే ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటది మన సబ్జెక్ట్ అని చేస్తున్నాం కదా ఎలాగో కెమిస్ట్రీ మాకు రాదు బాట్నీ అంతా ఏం ఉండదు లైట్ బోట్ని అయితే సాల్వ్ జీ లోకి వెళ్ళి వేరే డిపార్ట్మెంట్ క్లినికల్ డిపార్ట్మెంట్ లో వెళ్ళ చు కదా అక్కడ ఎక్కువ ఉంటే అదే చూసి చెప్పినా కదా నేను మీకు
నేను అసలు సాల్వ్ చేయని ఐడియాలో కూడా పెట్టుకోలేదు తెలుగు అనే సైలెంట్గా ఉన్నా
అవును నేను కూడా ఇంగ్లీష్ అనే సైలెంట్ గా ఉన్నా కానీ ఒక సబ్జెక్ట్ మన అది ఉండాలి అని చూసినా
కెమిస్ట్రీ ఎలాగో రాద్దు బాటినీలో శాలరీస్ ఎక్కువ ఉండవు అని బ నేను కూడా బాటని సాలజీ ఇద్దరు లో కన్ఫ్యూజ్ ఉండే తర్వాత శాలరీస్ చూసిన సాలజీలోనే ఎక్కువ ఉన్నాయి అయితే సాలజీ డిసైడ్ అయినా లాస్ట్ కి
ఆహా
ఆ ను సాలజీ పెట్టి అది అప్లై చేయఛు
ఇప్పుడు నేను మళ్ళీ చెప్తే మా అన్నయ నన్ను అక్కడి నుంచి తన్ తాడు
నేను అప్లై చెయ్యాలా ఇక్కడ వెళ్ళి సల్వ్ జి
వద్దు వద్దు ఇప్పుడు మల్ ఇన్ని సార్లు చేంజ్ చేస్తే
ఆహా చేంజ్ కాదు అది ఉన్నది కూడా చేసేయ్
వద్దు వద్దు
మరి ఏం చేస్తా అ
ఫో చూస్తున్నాయి ఇంకేమున్నాయని అంటే అందులో చాలా పెద్ద లిస్ట్ ఉంది కదా నేను పెట్టిన సబ్జెక్ట్స్ లో మిగతా వాటి గురించి చూస్తున్నాం
ఆ ఎవరు
ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ సైన్స్ తి ఉంది చూడు
ఆ
దాని తోటి కూడా మంచి జాబ్స్ ఉన్నాయని వస్తుంది దానికి ఉస్మానియా కాకుండా జేఎన్టీయూ హెచ్టి కూడా బాగుంది కాలేజ్ అని చెప్తుంది
లేదు ఇందులో నేను ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని కొట్టి చూసినా
ఆహ ఒకసారి డీటెయిల్ గా చెక్ చెయ్యి ఎందుకంటే జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కాలేజ్
దాంట్లో సైన్స్ స్ట్రీమ్ ఏం ఉండదు సైన్స్ ఇంకా కామర్స్ ఉండదు ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి ఎం సి ఎంపీసీ
ఇందులో చూపిస్తుంది ఉంది అన్నట్టే
ఒక సరే ఒకసారి చెక్ చెయ్ ఎందుకంటే మోస్ట్లీ ఉండదు నాకు తెలిసి నేను చూసిన ఆల్రెడీ జేఎన్టీయూ కి సపరేట్ ఎంట్రన్స్ ఉంటది ఇంకా దానిలో కూడా మనం ఇంజనీరింగ్ చేయొచ్చు ఇంజనీరింగ్ ఎంబిఏ ఈ కోర్సెస్ చేయచ్చు
తనీ ఇంకా ఎన్విరాన్మెంటల్ కోర్స్ అని ఇవి రెండు మెన్షన్ చేస్తే సర్చ్ చేసిన
ఆ
చూద్దాం ఇంకా మనం బ్లైండ్ కూడా వెళ్ళలేము ఉమ్ సరే
అడ్మిషన్ మరి నువ్వు ఇక్కడే తీసుకుంటావా ఉస్మానియాలో
ఉస్మానియాలో అంటే కష్టమే
మరి మంచిర్యాలలో తీసుకుంటావా
మంచిర్యాలో ఛాన్స్ లేదు నేను మంచిర్యాలని పే అంటే మళ్ళీ హైదరాబాద్ కి రాలేను
ఇక్కడ కోర్స్ చేసుకో అన్నా కదా మీ మమ్మీకి అడుగు ఒకసారి
మా మమ్మీ ఏమోగానీ మా డాడీ కొంచెం ఏమంటారు భయపడతారు నేను రెండింటినీ ఎట్లా మేనేజ్ చేస్తా అని అంటే అంత తెలివి లేదు కదా నాకు
అంటే శమ్సంగ్ అది కదా నార్మల్ గానే ఉంటాయి శామ్సంగ్ ఎస్సి ఓన్ గా రాసుడే అచ్చ
నాకు డిగ్రీ లో వాటికి పాస్ అవ్వడానికి తల ప్రాణం కాళ్ళకి వచ్చేసి ఉంది అంటే ఆ సబ్జెక్ట్ గురించి కొంచెంమన్నా నాలెడ్జ్ ఉండాలి కదా నాకు
అందుకే నేను జవాలజీ తీసుకోమన్న మా సబ్ మా సబ్జెక్ట్ అని నువ్వు క్యాన్సల్ చేసినావు
నాకు జాలజీలో కూడా నాలెడ్జ్ లేదు
అంటే బేసిక్స్ అయితే ఉంటాయి కదా ఎందుకంటే మేము ఎంత ఫైవ్ ఇయర్స్ నుంచి చదువుతున్నా ఉంటాయి కదా కొంచెమనా నాలెడ్జ్ ఉంటది ఒక వర్డ్ చూస్తే దాని సిమిలర్ టాపిక్ రాయచ్చు కదా ఇప్పుడు ఫారెన్సిక్ లేకపోతే వేరే సబ్జెక్ట్ అంటే కష్టం ఇగ
హ ఆ ఒక్క ఒక్క వర్డ్ చూస్ అతే నేను ఒక టూ త్రీ లైన్స్ వరకు మాక్సిమం ట్రై చేయ్యగలుగుతున్నా బ్రెయిన్ థర్టీ ఇంకా లాంగ్ ఆన్సర్ కి షార్ట్ ఆన్సర్ కి అంత లెంత్ ఏమంటారు ఇగ్గలేను ఆన్సర్ ని నీకు నా గురించి తెలిసి కూడా నా గురించి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నా తెలివి గురించి
అంటే ఇప్పుడు టూ ఇయర్స్ అయితే స్ట్రగుల్ చేయాలి కదా కొంచెమైనా
సో నైస్ చేయ్యాలి కానీ మరి రెండింటిని మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం కదా నాకు నో నైస్ కొంచెం నా తెలివికి తగ్గట్టు ఆలోచించి నా గురించి ఉ హు
నేనైతే ఇగ ఇదే కన్ఫర్మ్ చేస్తా అనుకున్నా
మంచిరాల్లో అది ఇక్కడ కోర్స
ఉ
నువ్వు కోర్స్ గురించి అంటే చూసి చెప్పు నాకు ఒకసారి నేను మాట్లాడీ చూస్తా
ఆ చూసిన నేను ఫస్ట్ స్టార్టింగ్ ప్యాకేజ్ సిక్స లాక్స్ ఉంది ఫోర్ టు సిక్స్ లాక్స్ ఉంది అంటే పర్ మంత్ థర్టీ థౌసండ్ తాటి తసెండ్ నుండి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంది శాలరీ
హ
ఆ హు
ఆ
ఇంకా త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కోర్స్ ఉంది కదా దానిలో త్రీ మంత్స్ లో వాళ్ళు మాకు ప్రాజెక్ట్స్ ఇచ్చేస్తారు ఆ ప్రాజెక్ట్ బేసిస్ మీద మేము ట్రై చేయొచ్చు ఆ జాబ్స్ కి ఆల్రెడీ త్రీ మంత్స్ లోనే చెయ్యొచ్చు మేము తర్వాత ఇంటర్ షిప్ చేయాలి టెన్ థౌసండ్ పర్ మంత్ సంథింగ్ అంతానే ఉండంది ఇంటర్ షిప్ కి త్రీ మంత్స్ తర్వాత జాబ్ ఉంది డైరెక్ట్ త్రీ మంత్స్ అ
నాకు ఆ కోర్స్ కి ఫీజ్ డీటెయిల్ కొంచం ఆమ్ క్లారిటీగా చెప్పు
సరే నేను నేనుని ఒకసారి వెళ్తా అక్కడ వెళ్ళి మాటలతో ఓ మాట్లాడతావా నువ్
నేన
లేకపోతే నేను మాట్లాడి డీటెయిల్స్ పంపాలా
పంపు అండ్ నెంబర్ ఉంటే షేర్ చేయి నేను మా అన్నయ్య ఒకసారి చెప్పి చూస్తా
ఆ సరే
మళ్ళీ మా అన్నయ్య కూడా అనుకోవద్దు కదా నాకేం తెలియకుండా ఇదే చేసుకుంటుందని అని
ఆ సరే అడిగి ఇప్పుడు కాదు కాని ఎగ్జామ్స్ తర్వాత
ఏం ఎగ్జామ్స్ అంటే ఈ ఏది సిఫిగేట్ దా కేకే నువ్వు ఇంకొ ఒకటి కూడా చేయాలి ఏంటి ఈ ఐ సెట్ ది కౌన్సిలింగ్కి కూడా ఒకసారి కాలేజెస్ చూసుకొని పెట్టుకుందాం
ఆ చూసినా నేను ఆల్రెడీ సిఎంఆర్ ఉన్నాయ్ ఏమేమో ఉన్నాయి పీవీఐటి ఏమేమో ఉన్నాయి
ఆహ
ఆ నీ ర్యాంక్ ఎంత ఉంది
నాది సిక్స్టీన్ థౌజండ్ ఉంది
సరే చూస్తా
నీకు ఒకటి చెప్పాలా నేను నా ర్యాంక్ సిక్ సిక్స్టీన్ థౌసండ్ అని చూసి కొంచెం పర్లేదు హ్యాపీగానే ఉన్నా నువ్ ఫై తౌసండ్ ఫుల్ సాడ్ ఉన్నావు కదా నువు ఫైవ్ థౌసండ్ కి ఎంత సాడ్ అంటే నాకు అప్పుడు కొంచెం భయం వేసింది ఫైవ్ థౌజండ్ ఇంత బాధపడుతుందంటే నేను సిక్స్టీన్ థౌసండ్ కి నేను ఏడవాలి కూర్చొని అనీ
చూస్న ఫైవ్ తౌసండ్ మంచి ర్యాంక్ కాదు కదా
నువ్వే అట్లా అంటే నేను ఇంకేం అనాలి నీకంటే టెన్ థౌసండ్ డిఫరెన్స్ ఉంది ర్యాంక్ లో
కానీ మార్క్స్ డిఫరెన్స్ చాలా ఎక్కువ లేదు కదా
ఆ కానీ మార్క్స్ తోటేముంది ర్యాంక్స్ తోటే కదా ఇంపార్టెంట్
అవును
నేను ఫస్ట్ ఓకె నార్మల్గా వచ్చింది పర్లేదులే అని అనుకున్న నువ్వు అంత బాధపడడం చూసి నేను కూడా ఇప్పుడు బాధ పడాలి అని అనిపించింది
మేము చేసేద్దామా ఇగ ఏంబిఎ లేక
సిపిగెట్ కి ఎగ్జామ్ అయిన తర్వాత దీని గురించి చేద్దామా అని చెప్పి ద్దా ఎట్లా ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి మనకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు
ఏం అంటే సిపికెట్ రిజల్ట్స్ గూడా ఈ డేస్ లోనే వస్ వస్ వస్తే మంచిగుంటుంది
అవును కొంచెం ఏదన్న ఒకటి చూసుకోవడాని కుంటుండే అవును
ఏమో అర్థం అయితలేదు అస్సలు ఏం అర్థం అయితలేదు నెక్స్ట్ డే ఏం చేయండి
నిజంగా పిచ్చిలేస్తుంది
అసలు మేము ఇంటర్ తర్వాతనే డిసిషన్ మంచిది తీసుకోవాల్సింది
అవును నాకు నిన్నటి నుంచి అనిపిస్తుంది అట్లా సీరియస్గా ఫస్ట్ ఆలోచించాల్సింది కొంచెం అని
అవును
నేనైతే ఇంకా చాలా టైం ఉంది కదా డిగ్రీ తర్వాత చూద్దాం డిగ్రీ తర్వాత చూద్దాం మని ఎగ్జామ్ అయిపోయేదాక ఆగిన ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా నేను ఏం చూడలేదు సరిగ్గా
అవును నేన్ ఇంకా ఏం చదవలే మా మమ్మి అయితే ఫుల్ తిడ్తుంది నువ్ ఉస్మానియా ఉస్మానియా అన్నవ్ గా నీ అస్తదా నీకు సీట్ అసలు అంటుంది
ఇప్పుడు ఎట్లా ఉస్మానియా పోయింది గదా లిస్ట్ లో నుంచి
అవును కానీ రావాలి కదా అంత రాంక్ లేకపోతే తిడతడు
ఆ అవును మీకు ఇప్పుడు మం చిర్యాల్లో దాని కోసం గూడా ఆ సిపిగేట్ది
హా అవును క